హలో
నమస్తే అండి
నమస్తే అండి
ఉన్నారా
బాగున్నాం అండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏమిీ లేదండి తిన్నాం కూర్చున్నాం
హూ ఇది మీకు ఫ్యాషన్ డిజైనర్ ఇంట్రెస్ట అండి
ఇంట్రెస్టే అండి
ఇంట్రెస్ట్ ఉందా ఫ్యాషన్ డిజై
ఇంట్రెస్ట్ ఉంది
అంటే మీరు శ్రీ అంటే లేదు లే కాని అడుగుతున్నా జస్ట్ స్టిచ్చింగ్ చేస్తారా మీరు డ్రెస్సెస్ బ్లౌజెస్ అన్ని వచ్చా మీకు స్టిచ్చింగ్ చేయడం మరి దా అది ఎలా ఇంట్రెస్ట్ ట్టండి మీకు
మన పని మనం చేసుకోవడం ఇష్టం కద అండి
అంటే మన బ్లౌజ్ మనం గు
ఆ అవునండి అలా నేర్చుకోవాలి ఆ అది రావాలగా అండి ఫస్ట్ నేర్చుక్ తుంటే వస్తాయ్ గాన్
ఓకే మీ దృష్టిలో అదే మీ దృష్టిలో ఒక హుమెను వర్క్ చేయాలా లేకపోతే ఇంట్లోనే ఉండాలా అండి
ఉమెన్ వర్క్ చేస్తేనే సేప్ అండి ఇంట్లో ఉంటే బాగొదుగదండి బయట ప్రపంచం కూడా తెలవాలి కదా
ఆ
సింగిల్ గా ఉంటే అలా లైఫ్ ఎలా ఉంటదని తెలుస్తదండి
ఆ
ఈ అన్నిటిని అధిగమించి అంత కెపాసిటీ ఉండాలండి ఒకరి మీద డిపెండ్ కాకుండ్ ఆ
ఉమ్
ట్టడం అలవాటు చేసుకోవాలండి ప్రతి దానికి వే వేరే వాళ్ళ మీద డిప్ తెండ్ అవుతే మన కష్టం విలువ అనేది తెలవదండి
అవునండి ఇవాళ రేపు జనరేషన్ కూడా అలా ఉన్నదండి ఒక అమ్మాయి అబ్బాయి అని వేరియేషన్ ఏమి లేదండి, అల్ ఆర్ ఈక్వల్ లాగా పనిచేస్తున్నారు.
హ్మ్ ఇంకా చెప్ అండి మీరు ఆ ప్రాచీన కట్టడాల గురించి తెలుసా అండి మీకు
నాకేం తెలియదండి
ప్రాచీన కట్టడాలు అంటే ఇప్పుడు మనకి మ్ చార్మినార్ చార్మినార్ గురించి తెలీదా మీకు హ్మ్.. ఆ చార్మినార్ ఎవరు కట్టి
ప్రపంచంలో ఏడు వింతలా ఎనిమిది వింతలు ఉంటాయి గదా అండి వాటి నేమ్స్ కొంచెం చెప్ ప్పారాదండి
నాకంత ఐడియా లేదండి సెవెన్ వండర్స్ అం టారు కదా ఐ డోంట్ నో యువర్ మిక్ మీకు తెలిస్తే చెప్పండి నేను తెలుసుకుం తనని తెలియని విషయం తెలుసుకోవడంలో తప్పలేదండి. తెలిద్ హ మీక్ మీకు తెలుసా అండి, అయ్యో ఇద్దరికి తెలిదా మ్ చా మనిద్ద ఇద్దరికి తెలీదు సెవెన్ వండర్స్ అంటే
అవునండి తెలుసు కాని, మర్చిపోయినామండి
అవునా నాక్ కంతా ఐడియా లెదండి మి ఇప్పుడు దాని గురించి వినలేదు అబద్దం చెప్పను తెలియాలి, ఎయిట్ వండర్స్ ఉంటాయా ఓహొ
ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తాజ్మహల్ ఉంటద ఉండద్ తెలిదండి సరిగా ఇంకా ఉంటాయి కని అంత ఐడియా లేదండి నాకు
అదే అదే ఇది చార్మినారు ఎవరు కట్టించారు మరి
తేలియదాండి
చార్మినార్ ఎవరు కట్ ట్టించారు కులీ కుతుబ్షా
అవునా అండి
ఆ అక్కడ ఒక డిసీజ్ డిసీజ్ అక్కడ ఒక డిసీజ్ వచ్చి ఇక్కడ బా హైదరాబాద్ కి ఫస్ట్ భాగ్యనగర్ అని పేరు ఉండేది అయితేక్కడ ఒకదిసి వచ్చి అందరు చనిపోతూ ఉంటే వాళ్ళ ఆ పేపు నుంచి ఆ పేరు మీదా షా కోలీ కుతుప్షా ఏ ఎంతో మంది కూలీల్ని పెట్టి కట్టించాడు షా
అ అవునండి ఎన్ని రోజులు పట్టిందా అండి
అన్ని డేస్ వచ్చినాయో నాకు అంత ఐడియా లేదండి ప లర్ నెంబర్ గాని నాకు తెలుసు అలా కూలీ కుతుపుసా ఇంత మంది కూలీ పెట్టి టూ ఫిఫ్టీయో త్రీ ఫిఫ్టీయో వర్కర్స్ పని చేసాన అందులో అది కట్టడానికి మొత్తం వైట్ సిమెంంటే యూజ్ చేసి కట్టారంంట అది
అ
ఆ హైదరాబాద్ లో ఉందంండి రీసెంట్గా మేము వెళ్ళాముందు షాపింగ్ కోసం మేడం ఏంటండి తాజ్మహల్ ఢిల్లీ ఆగ్రా
అవునా అండి ఎవరు గ టీచ్చర అండి
అది షాజహాన్ కట్టించాడంండి తన వైఫ్ ముంతాజ్ యొక్క ఆ గుర్తుగా కట్టించాడు వాళ్ళిద్దరుూ ఫ్లవ్ బర్డ్స్ స్వీట్ బర్డ్స్ బెస్ట్ కపుల్ అని వాళ్ళకి పేరు కూడా ఉంది కదండి
అనా అంటే
అలా మొన్న రీసెంట్ గా వెళ్ామండి మేము చాన్మినార్కి ఆ షాపింగ్ కోసం అని ఆ అక్కడ క్రౌడ్ ని చూసి అసలు అమలుగా ఏదన్నా సన్నక్కడ క్రౌడ్ చ ఒక రేంజ రానుంది క్రౌడ్
ఆ
కొంచెం కొంచెం బట్టలు అవన్నీ తీసేసుకున్నాం మే అందులో ఫెస్టివల్ సీజన్ లో వెళ్ళినం బట్టలు అవన్నీ తీసేసుకుొని బ్యాంగిల్స్ కరెక్ట్ గా మంచిగా చేయలేదండి షాపింగ్ బ్యాంగిల్స్ది అప్పుటికే మాకు
లేదు కదా అండి మీరు తక్కువ టై లో వెళ్ళేది కావచ్చు
ఇ మస్ మ్కు అక్కడ తిరిగి తిరిగి తిరిగి ఆ జనాను చూసి భయేస్త ఫస్ట్ నాకు ఎట్లా వస్తాం బయటికిే మేము అక్కడ నుంచి అని అనుకున్నాం ఒక పత్తే ద గ ఆమ్ మేము ఆ బ బుక్స్ కూడా తీసుకెళ్ళం కానీ బాక్స్ తినడానికి కూడా టైం లేదు అలా జరిగింది అమ్ మీరు ఎప్పుడైనా వెళ్లారా తా చార్మినార్ కి
లేదండి వెళ్ళ లేదండి
ఎందుకండి
ఈనా లే రాండి
ఇప్పుడు మన కి యుద్ధం జరుగుతుంది తెలుసా అండి మీకు వార్ జరుగుతుంది ఇరాన్ ఇరాక్ మధ్య
అవునండి అనుకుంటాంటే విన్నామండి
ఆ అదే యుధ్ధం జరుగుతుంది దాని ఎఫెక్ట్ కొంచెం
దీనివల్ల అండి ఎందుకండి అలా జరుగుతుంది
ఇకా గొడవలిగా వాళ్ళకి వీళ్ళకి పడక ఆ వార్ జరుగుతుంది
దేని వల్ల దేని వల్ల జరుగు
రీజన్ కూడా నాకంత కరెక్ట్ గా తెలియదు అండి నేను కూడా అంత పట్టించుకోట్లేదు పక్క దేశాల గురించి
అందు అందుకే ఇబ్బంది అవుతుందా అంటే పెట్రోల్ విడియోలది ఎక్కువ
ఆ అందుకనే అక్క మనకి ఏది వచ్చినా మన ఇండియాకి ఏది కావాలన్నా ఇరా ఇరాన్ నుండి వస్తదట మనకి పెట్రోల్ అయినా డీజిల్ అయినా గ్యాస్ అయినా సో అక్కడ వాళ్ళ అక్కడ వార్ జరుగుతుంది కాబట్టికి ఫెసిలిటీస్ ఆగిపోయాయి ఇప్పుడు మనకి కూడా పోను పోను లాక్ డౌన్ అయ్యే అవకాశం ఉందంట అంటున్నారు దేశాల్లో కూడా వస్తుంది లాక్ డౌన్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు ఎంత లాక్ డౌన్ అయినా కానీ కడుపు మాత్రం ఆగదు కదండి
అవునండి ఎలా వస్తాయండి అప్పుడు మరి
ఏమో ఇక తెలియదుండి ఎట్ల అయితుందో ఏమో ఆల్మోస్ట్ గ్యాస్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు హోటల్స్ రెస్టారెంట్స్ అవన్నీ మక్సిమం మూతపడ్డాయి పిల్లల్లో కూడా గ్యాస్ రావట్లేదు వన్ మంత్ బిఫోర్ బుక్ చేసినా గానీ వస్తలేదంట గ్యాస్ కూడా
అవునా ఆ ఎలా అండి మరి
ఏమోండి ఇగ చాలా దారుణంగా ఉందండి పరిస్థితి అసలు
మ్మ్
ఎట్లయితదో ఏమో ఇగ చూడాలి
మ్మ్ చాలా ఇబ్బంది అయ్యి
కొంచెం ఇబ్బంది అవుతుందండి గ్యాస్ పెట్రోల్ డీజిల్ అన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటా పెద్ద పెద్ద హైదరాబాద్ సి టిస్ లల్లో క్యాన్స్ క్యాన్స్ పెట్టేసుకుని స్టోరేజ్ చేస్ పెట్టుకుంటున్నారంట దకు కదని అయిపోతదని అసలు అక్కడ నుంచి వస్తలేదు కదా ఓకే ఓకే అసలు అక్కడ నుంచి రావట్లేదు కదా ఇంకా
ఇంకేం లేదండి చెప్పాలా మీర
మీరే చెప్పాలండి ఇంకా మ్మ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇస్తామా మీకు ఏ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ంట ఇష్టం
ఐస్ క్రీమా అండి
మ్మ్
చాకోబార్
చాకో బా ఓకే కేక్స్ లల్లో
కూల్ కేకు
ఓ గగుల్ కేక్ నా కూడా ఇష్టం అండి కాకపోతే దాన్ని కాస్ట్ టు ఫుల్ ఉంటదండి
ఒక సార్ ఇంట్రెస్ట్ తినేది ఏందో ఒకది కడుపు నిండుగా మనస్ఫూర్తిగా ఇష్టమైంది తినాలా గా అండి
అదే కాని అది ఫుల్ కాస్ట్ ఉంటదండి సి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అట్లా ఉంటది కేజీ మ్మ్
మ్మ్
కానీ అది తెచ్చినా కానీ ఏ ఈవెంట్ కి తీసుకొచ్చినా గానీ అది పెట్టి కట్ చేసి అందరికి డిస్ చేస వర్కు అదికారు పోతుదన్నీ నాకు అక్కడ అది నచ్చదు
అ అ
మనం తినాలంటే వన్ పీస్ తెచ్చేసుకోవాలి సాంగ తినయి సర ఈవెంట్ వాట్లలో ఫంక్షన్స్లలో మాత్రం అది పనికిరాదండి అవునా కాదా చెప్పండి
బళ అడి టైమ్ వేస్ట్ అమౌంట్ వేస్ట్
అదే అది పెట్టి ఫొటోస్ దిగి చేసి ఆ కట్ చేసి తినిపచ్చుకొని ఒకళ్ళకళ్ళు అది అయ్యే వరక అది ఆల్మోస్ట్ తరిగిపోతా ఉంటది మెల్ట్ అవుతా ఉంటది ఇక అన్నీ బ్బ పెడ్డి మనం తెచ్చుకొని ఏం లాభం
అదే అని నేను కూడా చెప్పేది ఇంకా
అంటే లేదండి
కార్టూన్స్ చూస్తారా మీరు
ఏంటండి
కార్టూన్స్ కార్టూన్స్ చూస్తారా
ఏమి చూడనండి ఇక్కడ ఉండవు కదా
డోరమన్ స్టోరీ చూస్తారా మీరు నోబితా డోరమన్ అని ఒకటి డిజ్నీ ప్లస్ డిజనీ అ జంగిల్ బుక్ కాదండి డోరే వుమెన్ అని ఒక స్టోరీ వస్తుది ఇది డిజ్నీ హాట్స్టార్ అని ఉంటది ఆ డోరెమన్ నోమిత పొట్టి పొట్టి ఆ యొక్క స్టోరీ రాసిన అతను చనిపోయాడు మొన్నా రీసెంట్ గా
అవునా అండి